హలో బావున్న బావున్న వరా
ఆ బావున్న ఏం జేత్తానవ్
ఏ ముంది ఏం లే ఏం జేత్తారు
ఏం లే ఇంతసేపు మా తమ్మడు ఫోన్ జేత్తే మాట్లాడుకుంటున్న వంతోనే అందుకే ని ఫోన్లు లిఫ్ట్ చేయలే
అవునా మ్మ్ హు ఇంక రా తీంటె మార్నింగ్ దిన్న ఆఫ్టర్నూన్ దిన్లే తినాలి
మాది మధ్యాహ్నం పొద్దున్న గలిపి ఒకటే సారి
అయిన్ అసలే లడ్డు గయిపోతావె తినకు
అహా అది గూడ దినబుద్ది గాట్లె పొద్దున్న గూడ దినబుద్ధి గావట్లే గనీ అక్క తిడతాంది. అని తిన్న టమాట
వామ్మ మ్మ్
కని పెరుగుందిగా తిన్నాది ఇగ పెరుగుతొ
మ్మ్ హు ఏ తమ్ముడు చిన్నోడా పెద్దొడా
వేరే ఊరి తమ్ముడు
మ్మ్ హు
మ్ కని క్లోజ్ ఉంటడు వాడు గూడ బానే
ఉహ్ అయ్యో
ఏం కర్రీ
ఎవరొక్కరు టమాటా గంగ వాయిల్ కూర.
ఉహ్ నువ్వు గాదు వండిందిగా టమాటె
ఉహ్
మ్మ్
ఇంక చిన్నదేం జేత్తాంది. స్కూలు కు పొతే ఉండనం దాంటగా హలో
మ్మ్ ఆ అక్క చెప్తానట్టుంది అంటది రా
మ్మ్ నీ వాయిస్ మళ్ళ బ్రేక్ అయి తానియ స్ట్రకయ్ సిగ్నల్ లేదానే
ఇంతసేపు మంచిగ ఇనిపించిదిగా నేను జెత్తే
ఆహ ఆ వినపడతాంది
హ్మ్ అక్క పొ అక్క పోదం పా పెద్దక్క ఏడుతానట్టుంది ఇంటి దగ్గర పోదాం పా అంటాందట
ఊహు.
నేను ఎడుత్తనటా ఇగ పొదం పా అంటె వచ్చింది
అట్ల షింత గదీ ఇగ పోడ రీజన్ ఏదో ఏదొ ఒక వంక
వంక చెప్పే మంచిది చెప్పాలి గానీ గిట్ల పిచ్చి పిచ్చి చెప్తే వింట్రా అది
మ్హ్ హైస్కూలు పోవడతదన్
మ్ పోయిందా చెల్లె
పోయిందిరా టైం గూడ అయితాంది రావడానికి ఇగ
హ్మ్
హ్మ్ ఆ పోయిందిరా
ఎన్ని గంట్లకు ఎన్ని గండ్లకు కొత్తాడు
ఏటెన్కు ఛీ ఎయిట్ థర్టీ నైన్ అట్లా లోపు పోయి ఎనిమిది న్నర నుంచి తొమ్మిటీకి పోతాడు మధ్యాహ్నం అన్ననికొతాడు.
హ్
రాత్రి నది అత్తడు ఏడున్నర ఎనిమిది ఇంటి వరకు ముందే రావచ్చు ఎనకకే రావచ్చు
ఉహు
ఉహ్ ఇంకా
చెప్పాలే హ
నువ్వె చెప్పాలే మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసిరా దోస్తలు
చేత్తనే ఉంట్రిగా
అంతేనా
ఉమ్ నిన్న సాయంత్రం చాన్సేప్ప మాట్లాడుకున్నాం ఓ గంటన్నారా అట్లా
ఉహు
ఆహ్
ఉహు
పక్కనింటి వాళ్ళ ఆంటి ఇది వాళ్ళ ఆ పక్కింటి ఆంటి వాళ్ళ అమ్మ తలకాయ్ పగిలిందట ఏడ్సంకుంటా పోయింది ఇగ
ఎవరు
అంటీ
అయ్యో ఎ ఎక్కడిక్క నేనా ఇప్పుడు
వీళ్ళుర్లానే ఉమ్ నిమ్మకయలి తెంప్తాంటే ఆడనిలవడి చూత్తంటే ఏదో ముద్దొచ్చి తల మీద పడ్డదట తల్కాయ పలిగిందట
అయ్యో
ఇక్కడ పట్టన అన్నారట ఇగ బోతారు ఏడ్చుకుంటూ పోన
తర్వత
పపం పోయిన సంవత్సం చీ పోయినెల వాళ్ళ నాన్న చనిపోయిండు
ఉహ్
సెట్టైతంది అనుకున్న మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇట్లైంది
ఏజుడా
ఉహు ఏజం కాదు అమ్మమ్మ కంట ఎంగే ఉంటది
ఉహు
ఇగ అమ్మమ్మ లెక్కనుకో కొంచెం అమ్మమ్మ కట్టె చిన్న పెద్ద అట్లా ఉహ్
ఉహ్ ఇంకా
చెప్పాలి ఇంకో రెండు చిటీలైతే అయిపోతాయి
రెండు చిటిలైతేన్నా ఆబ్బ నీ పనైపోయింది మంచిగా అన్నానికు ఒచ్చినప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆ రోండు సీటీలున్నాకే జేయ్ మరి
చెయలా నీ పేరు రాస్కుందామనుకున్నా గాని మళ్ళా నువ్వు మాట్లాడ్త మాట్లాడవని నాలుగు చిట్టిలుంటే ఒక తమ్ముడ్కిచ్చేసినా ఇగ అవి
ఉహు నా ఉంటే అవే అదే ఎవరన్నా అనుకూలంగా ఉంటే వాళ్ళకీ లేక్పోతే నాకీ
అనుకులేంగున్నార్లే
ఉ
ఇవ్వని నీకు ఇద్దమానట్టు నీకు నీకే ఇద్దాం అన్నట్టు ఆపిన మరి నువ్వు మాట్లాడ నువ్వు ఎత అంటే ఉంచుతా లేకపోతే ఆ తమ్ముని తోనే మాట్లాడతా వాడే చెప్తడు ఏమన్నా ముచ్చట్లుంటే నేనే ఇంటా చేసి ఉంటే వాడే చెప్తాడు కతం
ఆహ
హ్మ్
ఎం చదువుతాండు మరి ఆహ్ తమ్ముడు
సెకండ్ ఇయర్ ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్
హ్మ్
ఇంటర్ సెకండ్ ఇయర్
అదే తమ్ముడూలా క్లాసా
లేదు ఉత్త ఉరి ఫ్రెండే మ వదిన లేదా మ రెండు వొదిన వల్ల ఇంటికాడ పరిచయం
అదే కానీ తమ్ముడులో క్లాసా అంటాను
కాదు కాదు వాడ్ ఎక్కడనో మరి తెల్వదు గని
హ్మహమ్ అట్లా ఉటిగా
ఆ అట్లా నార్మల్గా మాట్లాడతాడు క క్లోజే కాకపోతే బాగా
హ్మ్
ఐస్ క్రీమ్ తమ్ముడు అన్నట్టు నేన్ బోగానే ఐస్ క్రీమ్ కొని ఇతడు ఆడు
హ్మ్
హ్మ్
హ్మ్ అమ్మ నాకు ఉంది షటం
హ్మ్
అమ్మ నాన్న వాళ్ళు ఫోన్ చేసలే అంటానా
ఏ చేయలే చేయాలి వాళ్ళకి బ్యాలెన్స్ లేక చెత్తలేను
రొ న్దాకా ఫోన్ చేతదా నీకు
చేతే చేతే చేతది చేతది
చెల్లె మాట్లాడతదా
హ్మ్ మాట్లాడుతది
హోటల్
పోతే లేదు కదా ఇంకా మొత్తం డైలీ
ఆహా బాలు కాదు
ఆ
ఇక్కడ ఇంటికాడ దగ్గర ఊరు పక్క
నాడి ఓహో పిన్నా పిన్నా చేతది ఆ అది కూడా పోతాందట స్కూల్కి
ఇప్పుడు అది ఫిఫ్తా అయ్యో అరగనా
ఏమో ఇలా క్లాసులు నాకు కన్ఫ్యూజ్ అమ్మా ఎంత మంది అని గుర్తుపె కొన్ని క్లాస్లు
ఇక్కడ పెద్ద చె థర్డ్ మూడు చెల్లె న నాలుగు ఐదు అనుకుంటా
ఇది మూడుయితే అది ఐదు కావచ్చు గంతే
ఆ
ఆ
ఇంకా
ఉమ్మ్ చెప్పండి నువ్వే అడిగినవా, లింక్ అయితే పంపితేలేవ్ గా నాకైతా మాయేగని
చెప్పు
లింకైతే పంపిత్తలేవ్ గా అంటాన్నా
అర్ధంగాలే ఏంటిదిరా
లింకు, లింకు
ఎవర్ది, ఆ సార్ నీ అడగానే అడగలే మర్చిపోయిన్రా అడుగుతా
ఉమ్ ఎపుడుమర్చిపో ఎప్పుడడిగినా మర్చిపోయినా అంటాన్నవ్, ఎప్పుడు అడుగుతవ్ ఇగా
అసలు నాకు ఇప్పుడు జెప్ మళ్ళా తర్వాత నాకు ఓ మేసేజ్ పెడ్తే నువ్వు నే అడ్గుతా.
ఉమ్ సరే సరే నిన్న నిన్న, మొన్ అప్పుడు ఒచ్చేటప్పుడు డ్రెస్ ఆర్డర్ పెట్టొచ్చిన్నా. టీషట్టూ, డ్రెస్సు, నైట్ ప్యాంట్లు ఒచ్చినయట నిన్న.
ఉహుమ్
హుమ్మ్
ఉమ్మ్ హాస్టల్లో ఎట్టా అపుడు తీస్కో
ఉమ్ హాస్టల్ పోననుకుంటాన్న, ఇంటికాడఉండే చదువు
గంతేనా
హుమ్మ్
ఫాసైతవా ఇంటి కాడుంటే, ఇప్పుడు కొంచం హార్డ్ ఉంటదిగా.
అయ్యో నేను కాలేజ్పోయిన పేరే గానీ, క్లాస్లేం లేదు డైరెక్ట్ ఎగ్జామ్స్ టైంలో సద్విన.
వంతేనా
ఆ
ఇంగ దాని బదలు ఫీజ్ దండగ గానీ, ఈన్నే ఉంటే అయిపోతదిగా.
గాని పోకుంటుంటాన్న ఫీజ్ దండుగా, అదే ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ పెట్టుకుంటే అయిపోద్ది.
ఉమ్మ్ ఉమ్ ఇంకా
చెప్పాలి నువ్వే
నాగోల్ నాగమ్మమ్మ వాళ్ళు ఫోన్షిరా.
ఆ అమ్మమ్మ వాళ్ళు
మామయ్య గిట్ల
అమ్మమ్మ ఫోన్ జేసిన్, ఆ నైటే ఉమ్ నైటే మాట్లాడుకున్నాం.
ఎప్పుడు
ఉమ్ తాత గూడా నైటే మాట్లాడిండు.
టి
ఆ
ఇట్ ఉర్కి ఎప్పుడొత్తార్ అంటన్నా.
మీరు మొన్న ఇగ మళ్ళా వన భోజనాలకే ఒత్తం గావచ్చు ఒత్తే.
అంతేనా
ఆ
ఐతదట్నాది
ఏమో గప్పుడ గప్పుడే అన్నారు మళ్ళా అన్లేదు ఇగ
ఉహు
ఊమ్
ఇగ అదైపోతే మళ్ళ బోనాలుంటై
ఆ ఇగ బోనాల్ త త రాఖీ ఇగ నిమ్మలంగ స్టార్ట్ ఇగ పండుగలు
అదయిపోతే రాఖీ ఉండదు
ఆ
అదైపోతే వినాయకుడుది దాని తర్వాత
మాకైతే వినాయకుడు పండప్పుడు ఫుల్ ఎంజాయ్
గావున
ఉమ్ రోజు డాన్స్లే రోజు డాన్స్లే లాస్ట్ రోజు కూడా ఫుల్ ఎంజాయ్ ఉంటది గాని దేవుడు పో తాంటే బాద బాద రంగురంగయితయ్
నాకది ఎట్ల జెయాల్నా ఎట్ల రాయాల్నో చెప్తవనె
ఆ చెప్తా చెప్త ఇప్పుడు
ఈజి నేనా
ఏ ఇజీ ఏ డెడ్ ఈజీ
ఉ హు
అంతే
అంతేనా
కాని కొంచెం కష్టం ఉంటది అంటే చానా ఇత్తరు వాళ్ళు మన చానా చెయ్యాలే కానీ ఇగా ఇగా ఉత్త కూసునేబదులు ఇగా ఏం జేత్తవు చేేత్తడే అనిమనిపిత్తది
ఉహు అంతేనా
ఉమ్ ఆ
ఎన్ని చేయొచ్చు
సరే అక్క మరి ఉంటాను బాయ్
ఆ సరే